అ
అ
ఏ నిత్తాను
ఏం లేదు నువ్వేం జేతానవు
ఏముంటది తినవ
తిన్న తిన్నావను
ఆ
తిన్నావా
న్న ఏం కూడాట మీ ఆస్తలు
మా అష్టలా క్యారెట్ కర్రీ న అష్టల్
అస్తేలా ఎలా ఓంకాయ
హ న హాస్టల్ ఏమింటావు దేశీ అయిపోయినావు మీకు దగ్గరనే కదా
చేద్దాం అనుకున్నా కాని ఎవరు లేరాని డేస్ చేసేదానికి
ఈ ఒక్కదాని రాహ ఎట్ వత్తద ఒకక్కదాని హాస్టల్ కి
అత్తగాని కొంచెం భయం అవుతుంది కదా
ఆ
చెప్పేనా
నేను చేద్దాం అంటకున్నా కాగానీ మాకు చాలా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుది మళ్ళీ పొద్దున బస్సులు దొరకవని
ఆహా
చేతలేమ
ప్రైవేట్ పన్నప్పైనా
ఇ నెక్స్ట్ ఇయర్ ఉంటా ఈ ఇయర్ అంటే హాస్టల్ ఉన్నాం కానీ నెక్స్ట్ ఇయర్ ప్రైవేట్ ప్రైవేట్ హాస్టల్ ఉంటా నువ్వు
ఏ స నెక్స్ట్ ఇయర్ ప్రసారు
అమా వా లోకు త అరి
ఆ ఒప్పుంటారు
పంపిస్తారా బయట అసలు అంటే
కంప్లీట్ ప
చెప్పినావు ఇంత ముందుకు
అవు చెప్పండి
హ అమ్మలు పని కోత ట్నా కారు పనికి
పోతలాత మమ
మా మమీ వాళ్ళు పోతలేరు అయ సీడ్ పెట్టేసరికి అదే అదే పని సరిపోతానని పోతలేరుట
అతే అంలే స్కల్
మా తాముడు మా ఊర్ స్కూల్ మా ఇంటి దగగర
స్క పోతా
పోతా అ భై
ఏకుస
ఇప్పుడు సెవంతంత్
మర్యాణ అ మ సలా పోతా డంగాతడు
మా డాడీ సూపర్వైజర్ మీరడి
మ డాడీ పో అట్నావే
ఆహా ఎన్నికరాలు ఉన్నాయి
మాకా అఐదు
ఉ అ గర్లా కాడి క వాళుతారు
ఇక్కడకి మలళ ఏసినజస్తడు
ఎళన్నా పెట్టుకున్నారా మీ డాడ ఒక్కడైనా
క్కడ
ఇంక ఉగాది కోతులేర మరి పోపోయట ఇంటికి
పోతాం.
పోయిల్లా మ హస్టెల్ ల్ల అల్రడీ కొంత పోయింర్రు.
మాస్క, కొచ్చావోలేదు, పోతారు కావచ్చు.
ఇగ నాల్ రోజులే, ఉన్నాది గదా.
పంపిత్తరం మరి సెల్ఫ్గా
పంపియ్యారు, బా బతిలాడి, పోవాలే. మీ ఆస్టల్లో.
హస్టల్లో, మ మాస్టల్లో, పంపిత్తరు, ఎప్పుడు పడితే, అప్పుడే. కని పేరెంట్స్ కీ, ఫోన్ చేసి అప్పాలే.
నువ్వు అట్లనే పోతావు, మీ డాడీ ఎప్పుడు రాడా.
ఇలా ఆడు మ. ఫ్రెండ్స్ తోటి, పోతా నేను.
మీ ఫ్రెండ్స్, ఎం జీత్తరు మారి.
మా ఫ్రెండ్స్, వండుకున్నారు. నైట్ ఎన్ని గట్లకి వండుకుంట్రారు, మీ రూమ్ ల.
అ రూమ్ ల టూవల్ అయితే, అందరు ఫోన్ మాట్లాడుతారు.
ఓమ్మో అంత సేపటిదాకా ఉంట్రా. మల్ల పొద్దుగాల ఎన్ని గంటలకు లేత్తరు మరి.
మా దాంట్లో ఫై, ఫోర్ తట్టికి లేసి, ఫైవ్ వరకు, స్నానం చేస్తారు, మళ్ళ. టువెల్ దాక ఉంది.
టువెల్ దాక ఉంది మల్ల ఫై తట్టికే లే.
ఆస్. స్నానం జెస్తారు పొద్దుగాలనే. రోజు పొద్దున్నే, మీరు ఎప్పుడు ఎత్తారు స్నానము.,
ఏ మేము ఈవినింగే జేసీ, పండుకుంటాం.
సో ఈవినింగ్ జెయొద్దు, పొద్దునే చేస్తారు, మా వాళ్ళ అయితే అందరు, ఫోర్ తట్టికే లేసి, చేస్తారు.
అవునా. ఇగ పొద్దున్నటే మాకు. ఇడ, బాత్రూమ్స్, దొరకవు, అందుకే ఈవినింగ్ చేసి వండుకుంర్రు.
అసలు ఏం జదు ఈవినింగ్, మార్నింగ్ చేయ్యాలి రోజు కాలేజ్ స్టూడెంట్స్ ఎట్లుండాలే.
అవునా. నువ్వు చెప్తాను కదా సరే రేపటి నుంచి ఎతమ్ తియ్.
ఆ చెప్పు పైన ఉన్నోళందరికి.
ఆ సరే చెప్తలే చెయమని చెప్పింది మా ఫ్రెండ్ అని చెప్తలే.
ఆ.
నువ్వు చేస్తావా నాలుగు గంటలకు లేసి సాన్నం.
అ చెత్త.
హు ఉమ్. మీకు ఈ మధ్యల ఏమన్నా ఉన్నదా. ఫీస్ట్ కాగాని ఏదైనా ఫేర్వెల్ పార్టీ గాని.
ఏం లేదు.
మ్ హు మాకిీడ వాళ్ళకు ఉన్నది సాటర్డే రోజు
ఏంటిది
ఫేర్వెల్ పార్టీ ఉంది
ఉగాదికి పోతలేవ ఇంటికి
పోతా
అ నువ్ డ్రెస్ కొనుకుంటలేవా
కోనుకుంటా
ఓహో
నువ్వు కొనుకుంటానవ
కొనుకుంటాన
మ్ హు ఏం డ్రెస్ ఏ టైప్ మోడల్ కొనుకుందాం అనుకుంటానవ్
జస్ట్ టాప్ ఏ
జస్ట్ టాపే కొనుకుంటవ త్రీపీ సెట్ కొనుకో నీకు బాగుంటయ్
ఏమో రేపేద్గ్గో సుద్దాం షాపింగ్ మాల్కు పోయినంక ఏది నచ్చితే అదే
నీకు త్రీ పీస్ సెట్స్ ఏం లేవ్వు కదా ఒకటి కొన్కో మంచిగుంటవ్
ఆ కొనుకుంటా
చూన్నేసుకొని ఒతంటే అమ్మలాడి
ఆ
నువ్వు ఒక్కదానే కొనుకుంటావ మీ చెెల్లకు కూడా తీసుకపోతావ
మా చెల్లెకుసుత తీసుకపోత
మ్ హమ్ మీ చెల్లకి ఏం డ్రెస్ తీసుకపోతవ్
మా చెల్లెకు ఫ్రాక్ కొంచపోత
మ్ హు పైసలునివ్వేనా మీ మమ్మీ వాళ్ళు ఇత్తరా
మా మమ్మీ వాళ్ళు ఇస్తారు
మ్ హు ఔట్ సైడ్ ఫుడ్ ఏమైనా నేర్చుకోొనికి అలో ఉంటదా మీకు హాస్టల్ల్లా
ఉండది దొంగ సాటుగ్గ తెచ్చుకోవలే ఇ
మ్ హు ఎప్పుడన్న నేర్చుకున్నారా మీరు
ఆ తెచ్చుకున్నాం
మ్ హు ఎన్నిసార్ల తేచ్చుకున్నారు
ఓ రెండు మూడు సార్ల తెచ్చుకోవచ్చు మీరు
ఏ మేము రోజు తేచ్చుకుంటం మాకు తిన బుద్ది అయినప్పుడల్ల తెచ్చుకుంటం
మీ మేడం ఏమనదా
మా మేడం ఏమనది
మా మేడం మంచిది
అ మ మేడం మంచిది మాకు అలో ఉంది ఔట్ సైడ్ ఫుడ్డు హు మీకు అలో లేదా ఔట్ సైడ్ ఫుడ్
న అహ అలో లేదు మాకు బర్త్డే పార్టీస్ చేసుకుంటర కేక్ కట్ చేపిత్తర
ఆ కేక్ కూడా కట్ చెత్తం క్యాంటీన్ కు పోయి
క్యాంటిన్ సుత ఉందా మీకు
ఆ ఉన్నాయ్
ఎక్కడ
కింద హాస్ట అది కాలేజ్ పక్కన ఒక క్యాంటీన్ ఉంటది ఆ క్యాంటీన్ లోకి కట్ చేతా మీరు కట్ చేయరా
మాక్ కాండిల్ లేదు
అయ్యో అఔట్ సైడ్ నుంచి కూడా తెపియారా పాపం మీ ఫ్రెండ్స్ కోసం
ఆ వ చాలా తెపిస్తాం దోస అట్ల మేడం తెలవకుండా నైట్ కట్ చేస్తాం
అవునా ఎప్పుడైనా తెప్పించిరా అట్లా
ఆ తెప్పచ్చినం
ఎన్నిసార్లు తెపించిరు ఎన్ని బర్త్డేస్ అయినాయి
ఒక ఫోర్ బర్త్డేస్ ఏమో అయినట్టు ఉన్నాయి
అవునా ని బర్త్డే అయిందా మరి దాంట్లో లే
నా బర్డే కాలేదు
అయ్యో నీ బర్త్డే ఎప్పుడు మరి
నా బర్డే ఇగ ముందతుంది
హ్మ్ హు కాలేజీ లో ఉన్నప్పుడ ఇంటికి పోయినాకన
కాలేజ్ ఉన్నప్పుడే అయితది కావచ్చు మొన్న పోయినసారి అయితే కాలేజ్ ఉన్నప్పుడే అయింది
అవునా మంచి మాట్లాడతలా మీ ఫ్రెండ్స్ మరే
మంచినే మాట్లాడుతారు
హ మీరు రూమోలు మంచి ఉంటరా నితోటి
మంచినా ఉంటారు
అందరు కలిసిపోతారా లేదా ఎవరికి వాళ్ళు సపరేట్గ పోతారా ఇంటికి
ఎవరు అందరు కలిసి వెళ్తాం ఎవళ ఎవళ అక్కడికి పోయినాక ఎవళ రూట్క్ వాళ్ళు వెళ్తారు
హ్మ్ హు అందరు ఒకటే సైడా ఆహ్ లేదా వేరే వేరే సైడ్ ఆహ్
అందరు ఒకటే సైడ్ మీరు
మేము కూడా అందరం ఒకటే సైడ్
అ
ఇంకా అవును స్కాలర్షిప్ అప్లై చేసిరు కదా ఇచ్చిరా ఫార్మ్స్ మరే
ఇచ్చిన మీరు ఇచ్చిరా
ఆ నేను ఈ రోజే ఇచ్చినా
హ్మ్ హు ఎందుకు ఏడిచిన్నావ్
ఆ నాది కాలేజ్ నేమ్ తప్పుపడి ఉండే అయితే మళ్ళీ ఎడిట్ చే ఎడిట్ ఆప్షన్ వచ్చే వరకు ఆగి ఎడిట్ చేపించి ఈ రోజు ఇచోచిన
అహ
ఎన్ని సెట్స్ ఇచిరు
మేము ఒకటే సెట్ త్రి సెట్స్ ఆహ్ ఒకటే సెట్
ఒకటే ఇచ్చిరా మరి నన్ని రెండు అడిగిలు
ఏమో పవర్స్ రెండు ఒకటి
హ్మ్ హు పడతే నమ స్కాలర్ ష్
పడ్తాయోట
హ్మ్ హు మీకు ఫోన్ పే ఉందా
లేదు నీకు ఉందా
కూడా చేపించుకోవాలి బ్యాంక్ అకౌంట్ ఉన్నదా
నాకుంది అని ఇక్కడ ఇక్కడ ఉంది మా ఇంటి దగ్గర చెప్పించుకోవాలి
సంచకో
చేయించుకొని ఫోన్ పే కూడా చేయించుకోవాలి
ఆ చేయించుకో మల్ల మనకి
అదే పని ఇప్పుడు అది వనాక రికార్డ్స్ ఇచ్చారా మీకు రికార్డ్స్ ఇచ్చి రా అంటున్నా
ఇవాళ తీసుకోవా ఇత్తారొ
పి డిఎఫ్ పెడతారా లేదా బుక్ ఇతారా
మగుడ అట్లని
ఆహ
ఎన్ని డేస్ లాలో సార్మిట్ చేయాలి
ఇంకా చెప్పలే ఇంకా నేనవాల ఇంకా పేడిఎఫస్ పంపలే